హలో
అక్క బాగున్నావా
హలో
హలో అక్క బాగున్నవా
హలో
హలో అక్క బాగున్నావా హలో హలో హలో అక్క అంటే అది బాగుంది హలో ఎట్లున్నావే హలో అక్క
హలో చెప్పు
బాగున్నావా వా చెల్లె బాగున్నావానే
బానక్క బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేత్తాన్నావ్
ఏముందక్క ఏం లే హాస్టల్ ఇట్లుంటున్న
బానే ఉంటాను ఎట్లా అయితనై ఎగ్జామ్స్
బానే అయితున్నాయి
ఇప్పుడు ఏమి ఎగ్జామ్ మీది
ఫిజక్స్ అయిపోయిన కెమిస్ట్రీ ఒకటి ఉంది అయిపోతుంది ఇంకా పన్నెండ వారికి
ఆహా ఎంజాయ ఇగా మంచి రాత్తానవ మరి
బానే రాత్తనక్క
లూజీ ఇత్తారా
లూజ్ ఏం లేదు స్ట్రిక్ట్ గా ఇత్తరు
ఉ పాస్ మందం అయితే చదువుకుంటన్నావ మరి ఆ నేను కూడా ఇక్కడ చేత్తానా నను రిలేషన్గా చేత్తన్నా నేను కూడా
తె
ఇన్విజలేషన్ గా చెత్తన్న నేను కూడా అప్ ఇప్పుడు నేను అప్పుడు అక్క నేను కలిసి చదువుకోలేదు ఒక కాలేజీలో ఇంటర్ కాలేజీలో
ఏ నారాయణ
ఆ కాలేజిలా సాల్లనే ఈ చెత్తాను ఇగ నేను హలో హలో చెెల్లె హలో హలో హలో